హలో
హలో
హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం
ఇంగ్లీష్ ల మాట్లాడొద్దు
వున్నది గుడ్ ఈవినింగ్ చెప్పచు కదా మేడం
అది కూడా చెప్పొద్దు ఇంగ్లీష్ లో
అవునా శుభ సాయంత్రం మేడం
అగు మేడం నేను చాలా చిన్న ఏజ్ నాది మీకన్నా
ఓకే మేడం కన్వర్సేషన్ ల మేడం సారే మాట్లాడాల మేబి ఏయ్ చావా ఎయ్ అరేయ్ తగ్గుతాంది కక్కుతాంది హలో జాతి బాగున్నారా మేడం బాగున్నారా ఆ బాగున్నాను అ బాగున్నాను మేడం మేడం లంచ్ అయిందా మధ్యాహ్నం
ఆ అయింది మీది
అయిపోయింది మ్యాడం ఏం చేశారు మ్యాడం లంచ్
ఏం లేదు టమాటా వంకాయ్
టమాటా వంకాయన మేడం
ఆ మీది
మాదా మేడం మేడం నిన్న చికెన్ తెచ్చాను ఈవనింగ్ అదే చికెన్ ఉండే మేడమ్ ఆ చికన్ తొనే తినేషానూ
ఆహా
ఊ ఇంకా మేడమ్ మీకు చేయ చేయడం వస్తదా కర్రీస్
నాకు రాదు మా మమ్మీ వాళ్ళు చేస్తారు
మీ మమ్మీ వాళ్ళు చేస్తారా మేడం ఊహు మేడం మీరు ఇష్టంగా ఏం తింటారు మేడం కర్రి శ్వతలైటము
పప్పు సాంబార్
పప్పు సాంబార్ ఆ మేడం
ఆ మీరు
నేను చికెన్ ఇష్టం ఇష్టం తోనే చికెన్ తింటాను మేడం నేను
ముస్లిమ్సా
అవును మేడం
ఓకే
ఆహా ఇంకా మేడం ఎట్లా ఉంది ఇవాళ మీ వెద్దర్ ఎలా ఉంది మేడం మీ ఏరియాల
బావుంది మీ సైడ్
మేడం ఇప్పుడు ఇప్పుడె సాయంత్రం మబ్బులు వస్తున్నాయ్
ఆ ఎక్కడ ఉంటారు మీరు సిటీ లోన
లా సిటిలనే మేడం నిన్న నిన్న జస్ట్ ఒక ఒక టూ త్రీ కిలోమీటర్స్ మా ఊరు మా ఇంటికి దగ్గర వర్షం పడది మా ఏరియాలో పడలేదు మేడం
ఆహా
ఆ అయినా ఈసారి చాలా వర్షాల ను చాలా లేట్ అవుతున్నాయి మేడం వర్షాలు రావడం లేదు కరెక్ట్
ఆవున్
మీకేయి పడ్డయా మ్యామ్ వర్షాలు.
ఆ మాసైడ్ ఫుల్లు పడ్డయి.
అవునా మేడం. నైటోచ్చాయా మ్యాడమ్ వర్షం మీకు మరి నైట్.
ఆహా నైటేం రాలే మొన్న వచ్చుండే.
అవునా, ఇప్పుడు ఎలా ఉంది మేడం మరి మీకేయి వెదర్.
బానే ఉంది వర్షం వస్తదేమో ఇప్పుడు కూడా.
ఆ మబ్బులైనయా ఎమన్నా.
ఆ మబ్బులే ఉంది.
ఆహా
ఇంకా.
ఇంకా మేడం ఈవినింగ్ టిఫిన్ మీకు ఇది టీ తాగారా మేడం.
నేన్ టీ తాగను.
టీ తాగరా.
ఆ మీరు తాగుతరా?
అవును మేడం నేను టీ తాగుతాను మేడం.
ఇంకా.
డైలీ మార్నింగ్, ఈవినింగ్, నైట్ టైం మేడం.
ఏం పని చేస్తరు మీరు?
నేనా మేడం నేను ఒక సూపర్వైజర్ మేడం భగీరథలో.
ఆహా.
హ్ ఇంకా మేడమ్ మీరు ఏం చేస్తరు?
నాది మొన్ననే సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా.
ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంర్రా మేడం.
ఆ
ఇంటర్ ఏ గ్రూప్ చేశారు మేడం మీరు?
సిఇసి.
సిఇసి తీసుకున్నారా.
ఆ
మరి దాని తర్వాత మరి డిగ్రీ చేయలేదు మేడం డైరెక్టీ. సిఇసి తీసుకొని ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఎళిపోయార ఇంటర్ కాంగా.
ఆ ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టం ఉండి ఇటు సైడ్ వచ్చినాను.
ఆహా. మేడం అది చేసుకుంటా మీరు మేబీ ఇది కూడా చెయ్యోచ్చేమో మేడం డిగ్రీ. ఓపెన్ ఓపెన్ అయినా చేసుకోవల ఉండే కదా అదే ఎందుకంటే ఈ రెండు ఎందుకంటే డిగ్రీ కూడా ఉండిపోతది మీకు ఇటు, ఫ్యాషన్ డిజైన్ సర్టిఫికేట్ కూడా ఉండిపోతది కదా మేడం.
ఆ అవును.
హు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ మధ్యల ఏదైనా నోటిఫికేషన్ పడ్డాగానే డిగ్రీ అడుగుతుండు మేబి, దానికి మీరు మం గా ఏదైనా జాబ్కు అప్లై చేసేందుకు కూడా బాగుంటది కదా మేడం. ఇటు డిగ్రీ కూడా ఉంటది, ఇటు మీకు సర్టిఫికెట్ కూడా ఉంటది ఫ్యాషన్ డిజైనర్ది. చాలా బాగుంటది కదా మేడం.
ఆ. అవునవును.
ఉ మేడం మరి దాని తర్వాత మరి ఏం చేద్దాం అనుకున్నారు ఫ్యాషన్ డిజైన్ తర్వాత,
బోటెక్.
ఉమ్
బోటెక్ బోటెక్ స్టార్ట్ చేస్తున్నా,
అవునా మేడం అంటే మీ ఏరియాలో మీ ఊర్లోనేనా,
ఆహా ఊర్ల కాదు.
ఉ ఉ ఉహ్, ఆ జాబ్ మీకు ఇస్తామున్నాము మంచిగా ఉంటా కదా మేడం దీనికి,
అర్థం కాలే,
బోటీ చేస్తే ఇప్పుడు దాంట్లో మీరు అంటే ఉంటారా మెంబర్స్ అనేటి చాలా మంది.
ఆ ఇప్పుడు బొటెక్ లోనే ఎక్కువ ఉంది అన్ని జాబ్స్ కన్నా.
ఉహు మేబీ ఎంత ఉంటుంది మేడం వన్ మంత్ ఉహు అంతే మేడం ఇది కంప్లీట్ అయినతర్వా, లేదు మేడం మంత్లీ ఇది మేబీ మొత్తం మీ ఫ్యాషన్ డిజైనర్ బోటింగ్ చేస్తునారు కదా, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంద అనుకుంటా దానివల్ల,
ఆహా మంత్లీ ఉండదు.
హూ నేంత ఇ బిజినెస్ టైప మది.
ఆ బిజినెస్ టైప్ మనం మనం చేసే వర్క్ను బట్టి పైసలు వస్తుంది.
ఉ ఏం చేసిడు ఉంటుంది మేడం మరి మీరు చిన్నగా చెప్తారా నాకు.
డ్రెస్సెస్ డిజైన్ చేయడం.
ఉ హుహు ఉ ఇప్పుడు మీ మొత్తానికి నేర్చుకుంటున్నారు.
ఆ నేర్చుకుంటాను.
ఆ అ మేబీ ఎంత ఉంటుంది మేడం ఒక డ్రెస్ మరి ఇట్లా డిజైనింగ్ చేస్తే టాప్ తన్ రేట్
ఉంటది ఉ థౌసండ్ నుంచి, ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది.
స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం,
ఆ అంటే ఉంటది అంతే చిన్న పిల్లలకి అట్లయితే,
ఊహ
డ్రెస్న్ బట్టి డిజైన్ బట్టి,
ఆ మేడం,
డిజైన్ బట్టి మనీ ఉంటుంది.
మనీ ఉంటుంది కాస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మేడం మేబి మ్యారేజ్లల్లా మేబి, పెళ్లి కూతురుకు అయితే ఇలాగనే చేస్తున్నారు కదా మేడం. మేబి ఎట్ట్ను చీర చీరల అయిపోయి ఉంటది కానీ బ్లౌజ్ కి మొత్తం. మగ్గం వరకే ఉంటుంది కదా మన దానికి బాగా కాస్ట్ ఉంటది చీర కన్నా కూడా, ఎక్కువ వర్క్ వర్క్ దాని చేయడం వల్లనే దానికి రేట్ అనేది పెరుగుతది.
ఆ అవును అది చేస్తారు.
ఊ. వు అవి చాలా బెటర్ మేడం మేబి, ఫంక్షన్స్ ఏదైనా ఉంటే చాలా పనికి వస్తది మీరు నేర్చుకునేది. ఊ మేబీ సిటీలో ఇంకా ఇంకా ఎక్కువ ఉంటది అనుకుంటా మేబీ దీనికి
ఆ సిటీలో దీనిపైనే ఎక్కువా ఉంటాది బోటిక్ లోనే
ఉ ఊ
అంత్
ఇంకా మేడం ఎలా జరిగింది మీకు మొన్నటి ఏదైనా ఫెస్టివల్ అల్లా
ఏం ఫెస్టివల్ జరిగింది రీసెంట్ గా
ఏదైంది మేడం చెప్పండి మీరే మీరు చెప్పండి ఇదేంది మీ
మీరు చెప్పండి మా పండుగలైతే మోహరం జరిగింది
ఆ మాది మొహరం జరిగింది మామ్ మొన్ననే కాన్ కంప్లీట్ అయిపోయింది మొహరం టూ డేస్ అవు
ఆ మా ఊర్లో కూడా జరిగింది ఆహా మేం సిటీలో ఉంటాం కదా మేం చేయలే ఊర్లో ఉన్నవాళ్ళు చేసిళ్ళు అంట
ఉహు అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ నుండి సిటీలో ఉన్నారా మేడమ్ లేద మేబీ డాడీ మమ్మీ వాళ్ళు
చిన్నగా ఉన్నప్పుడు నుండి
ఆహ అదే మీరు అంటే మీ ఇంట్లో చేస్తారా మేడం మోహారం ఇంట్లో ఉన్న పాటు
ఆ ఆ ఊర్లో ఉన్నప్పుడు చేస్తుండే
ఉ పది రోజులు మ మస్తు మజా వస్తుంది మేడమ్ ఆ సిటీలా ఉండదు మేడం మేబీ పల్లెటూర్లల్లా మనం ఎట్లాంటే చిన్న చిన్న ఊర్లల్లా మంచిగా ఉంటాయి మేడమ్ పది రోజులు మొత్తం సవారిలు కుకోబెట్టి అందరు అక్కడ ఊరు మొత్తం ఉండుడు ఆ అలా వాడుడు
ఆ
అగ్గి లల్ల దేవుడు నడుసుడు దేవు తిరుగు అది చేసూడు ఒక పది రోజులు బా చాలా బాగుంటది మేడం
అవును ఇక్కడ ఏమంత ఎక్కువ ఉండదు ఒక్క రోజే చేస్తారు
ఆ ఉంతే మేడం ఓన్లీ సాదాది రోజే చేస్తారు లాస్ట్ రోజు శర్బద్ ఆయన్ని చేసి పంచుతా ఉంటారు రోడ్లమీ ఆ ఇగ ఊర్లో మనకైతే ఫుల్ మా అందరు ఊరుళ్ళో మొత్తం అక్కనే ఉంటరు ఫుల్ టైం పాస్ అయితుంది మేడమ్ ఆడ పండుగ అప్పుడు అక్కడ అనిపిస్తే మన పండుగ అనేది అప్పుడు అడా మన ఊర్లో తెలుస్తుంది మేడం ఏ ఫెస్టివల్ అయినా అంతే కదా మేడం సిటీలో మనం ఏదైనా జాబ్ గురించి వెళ్ళి పర్పస్ గా మనం జాబ్ చేసుకుంటా ఆడ ఉన్నాంమంటే మనకంత ఫెస్టివల్స్ ఎంత ఏం తెలియదు ఎంత అక్కడ తిరుప నుంచి ఏది ఉన్నా మనకు ప్రిఫరెన్స్ అనేది మ మన ఊర్ ఊర్ల అయితేనే మనకు బెటర్ ఉంటది మనకి పండుగ అన్నట్టు కనబడుతది వాతావరణం
అవును
లేకుంటే ఎక్కడ మేడం సిటీలా ఎవరు ఎవ్వరు పనిలో వాళ్ళే బిజి మనం పక్క అపాయింట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళది వాళ్ళ బిజీ ఏండ్లనో ఉంటారు వాళ్ళు అంత పండుగ ఏం లేదు తెచ్చడానికి చెయ్యారు కూడా మేబి ఏన్ మేడం డైలీ ఎట్లా వీకెండ్ల చుట్టూ ఉంటది ఆ రోజు ఆ చికెన్ మటన్ తెచ్చుడు తినుడు అది ఉంటది సేమ్ అది పండుగ లెక్కన అయితది సిటీలా మేబి అలా ఉండయి మన పల్లెటూరలాళ్ళ కొంచం మన మన ఊర్లలో ఎట్లా ఉంటంది అంటే మేడమ్ ఏదైనా ఉన్నా గాని ఫెస్టివల్ న్నట్టు ఉంటది మొత్తం ఇల్లు కడుగుడు అది చేసుడు ఇది చేసుడు కలర్లు ఏసుడు ఆ మొత్తం ఏదైనా ఉంటే కొత్తం మొత్తం డిజైన్లతో చేస్తారు
ఆ ఊర్లోనే బాగుంటాయి ఏ ఏ పండగలైనా
అవును మేడమ్ మన సొంత ఊర్లోనే పోయ్యి చేస్తేనే బాగుండే ఎందంటే ఇప్పుడు బతక కి మనం ఏంటంటే మన మన ఊర్లో ఏమి లేక మనం బయటకి వెళ్ళడు అయితుంది
అవును
ఉహు మన ఊర్లో ఉన్నంత ఫెస్టివల్ మనం ఎక్కడ కూడా జరపలేము మేబి మనం ఇట్లా పుట్టిన ఊర్లోకి వెళ్ తొనే బాగుంటుంది అందరు తెలిచినొళ్ళు ఉంటారు చుట్టాలు ఉంటారు వాళ్ళు వీళ్ళ వాళ్ళ పిల్లలు ముచ్చట్లు యేసుకుంటా ఆ ఆ పది రోజులు నైట్ మళ్ళా నైట్ పన్నెండు ఒకటి ఇట్లా రెండిటి వరకు మ్మ్
నేను కూడా పండగలకు ఊరు ఊరికే యేళ్తా
యేళ్తార మేడం మీ ఊరికి
ఆ పండుగలు అయితే ఊరికే వెళ్తా ఇక్కడ ఉండం
ఉనా అంటే ఇప్పుడు మేడమ్ మీరు అక్కడ రూమ్ తీసుకుని ఉన్నారా మీ ఫ్రెండ్స్ తొని
ఆహ లేదు మొత్తం మా ఇంట్లో వాళ్ళం అందరం ఇక్కడనే ఉంటామ్ రెంటికి
అహ రెంటికేనా డాడి వర్క్ అక్కడినేనా మేడం హైదరాబాద్ లోనా
ఆ ఆ డాడీ వర్క్ ఇక్కన్నే
ఉహు కాబట్టి ఇగ మీరు మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారండి మేబి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఇగ ఏదైన ఫెస్టివల్ వస్తే అటు వెళ్తారు ఏమో
ఆ మా ఊరికి కూడా వెళ్తాం మా ఇంటికి కూడా
మ్మ్ హ్మ్
ఎక్కడ మేడం సరే మేడం మీరు చాలా చాలా విలువైన టైం నాకు మాట్లాడినదానికి థ్యాంక్ యూ మేడం ఓకే మేడం థ్యాంక్యు